హలో
ఆ ఏం చేస్తున్నవ్ రా
ఏళ్లకా
ఖాళీ ఏనా
ఆ కాలీ అక్కా నువ్వేం చేస్తున్నావు
ఏం చేస్తలే ఇగో మా పిల్ల నేను చూస్తున్న ఏడ కంద పడతదా అని
బావా ఏం చేస్తుంది
లేదు ఆయన విజయవాడ కి పోయిండు
మీ కారు పోయిండా
ఆ కారు కే పోయిండు వస్తున్నా అన్నాడు మరి వచ్చినట నల్గొండకి రేపు బి ఈ డి ది కౌన్సిలింగ్ ఉంది నాకు జిరాక్సులు కావాలి జిరాక్సులు తీసుకోనీ రా అని చెప్పిన
ఉహు
రేపు పోవాలి ఈడ మిర్యాలగూడ కు డైట్ కాలేజ్ ఉందంటగా
ఆ
ఆ అడికి పోవాలి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కిి పోతే వాళ్ళు వరికే ఉంటారంట
ఉహు
పోయి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు మనం ఆన్సర్స్ ఇస్తే మనకి ఏదైనా ఒక కాలేజ్ ఇస్తారు ఇగ వాళ్ళు
ఉహు
ఉహు ఇక కాలేజ్లా జా ఆ మనం కాలేజే జాయిన్ కాలేదు అప్పుడే జాబా ఆహా టుఇయార్స్ కావాలి టుఇయర్స్ ఉంది ఇంకా నాది ఎప్పుడో ఆయిపో అ మధ్యలో గ్యాప్ తీసుకోలేదా గుడిపళ్లికి వచ్చి టూ ఇయర్స్ గ్యాప్ తీసుకో కున్నా పాప బుట్టి వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నా ఇక్క లోపు అయిపోవు మంచిగా
జాబు దీపాటికి
ఆ పెళ్లికాకపొతే వద్దు ఈ ఒక్కొక్కసారి అనిపిస్తది
ఉ ఆ రోజు మెట్టొస్త్ర బండి మీద ఫస్ట్ చూసి నేనే మీకా
ఆ అసలు ఆ రోజు అనుకోకుండా అయిపోయింది అట్లా అప్పటికప్పుడు
ఎన్నడూ లేనిది బొట్టు పెట్టుకుంది అక్కా చూసినా
ఆ
నల్లపూసల దండ బొట్టు పెట్టినావ్
ఆహా అప్పుడే వస్తూ బా మేము ఎవరికి తెలివదు మీ పోయే సంగతి తెలివదు వచ్చే సంగతి తెలివదు
నేను షాక్ అయినా ఏందబ్బా అని
ఆ గణేష్ మావయ్య ఒక్కడు వచ్చిండు మా ఎమ్మటి మాధవి వాళ్ళ హస్బెండ్ వచ్చిడు ఆ హలో హలో హలో హలో హలో వినిపిస్తూ హలో ఆ వినిపిస్తుందా?
ఆ ఇనిపిస్తుంది అక్క
హ్మ్ మమ్మీ ఏం చేస్తుంది?
మమ్మీ లేదక్క
ఏడున్నవ్ ఇన్నే ఉన్నావా హాస్టల్ కడా పోయినావా ఇంటికి
ఎడిక్ లే ఈ తెలవదు ఎందుకు ఆ పని ఉంది ఒకలినీ ఏక్కిచ్చుకురావాలి పోయి గురుగాడు ఏడి రా ఇవెంజేస్తుందక్క
ఇగో ఇగో మెడిసాను కింద ఎసి కొడుతుంది ఇగ ఇది రోజు మంచిగా కూలర్ దగ్గరి ఇర్ పోయి కూలర్ నాకుతుంది.
ఆహ!
ఆ
బాదం పట్ల అది స్ అది ప్రమోట్ పెట్టాంగానే ఇంపట్లో వేట్టిరుగాక్క స్టేటస్
ఏంటిది రా?
అది జగన్ ది చంద్రబాబు నాయుడుది
ఆ ఆ
ఆ
ఆ నాకు ఫస్ట్ నాకు పెట్టలేదా మాఆయనకి పెట్టినవేమో ఆయన పెట్టిండు నేను చూసుకోలే అప్పటిదా కా
నేను పెట్టినాక్క నువు పెడితే
ఆ
ఆ ఆ అరే చూసిం రా మర్చిపోయినా ఫోర్ థౌజండ్ ఈసారి ఆ చెప్తా అంటున్నారు ఫోన్ చేయరాదు. క అక్కా వినపడుతుందా అక్క?
ఆ ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది ఏడున్నావు నువ్వు అమ్మకాల లేవ్వు.
లేనక్క
ఆ ఎట్లోంది మీ ఫ్రెండ్ కి ఏమన్నా తగ్గిందా?
ఆ తక్కువైంది అక్క. డిశ్చార్జ్ రేపు చేస్తారంట అక్క
ఆహా! ఈ రోజు ఎవరబ్ బాయ్ ది చనిపోయింది పెట్టినవ్ అయన ఎట్లా ఎట్లా చనిపోయిండు
బ్లడ్ క్యాన్సర్ అక్క ఓవర్ థికింగ్ చేసిండు హెల్త్ హెల్త్ మీదికి పోయింది అనికి మొత్తం హెల్త్ నె వాడు
అయ్యో ఏమున్నాడు ఓవర్ థింకింగ్ జెయ్యా ఆయన ఏజంతా ఆయన ఓవర్ థింకింగ్ ఏముంది జేయ్యా
గురు ఎమో అక్క అట్లా జరిగిపోయింది ఇగ
ఆహా అంటే వాళ్ళకి సిబ్లింగ్స్ ఉన్నారు ఆయనకి ఎవరైనా అక్కలు అన్నలు తమ్ముళ్ళు అయ్యో
ఎవ్వల్లేరిగా
ఆయన ఒక్కడేనా
ఆ చేల్ల వుండొచ్చు పెళ్లయిన ఆతను
ఆహా మా అప్పుడు నేను ఒక ఒక అమ్మాయి స్వీటి ఈ అమ్మాయి పేరు ఏమో చెప్పినవ్ చూడు పెళ్లయిందా అమ్మాయికి పెళ్లయిందా
ఏ స్పీటి అక్క
ఏ అప్పుడు గుడి ముందులా ఉంటార అంట తెలుసా అని అడిగి
ఆ స్వాతి స్వాతి పెండ్లి అయింది అక్క
ఆ ఏ ఉరికిచిరు
అక్కడ అక్కడ మీరు చౌటుప్పల్ చుట్టాల దగ్గర ఉంటది
అవునా
బఓ
ఓ ఆహా మావోలు ఆ రిచ్ ఆ
చిట్టాల చిట్టాల దగ్గర ఇచ్చిండ్రు అక్క జాబు గవర్నమెంట్ ఏమో తెలీదు అక్క కానీ బ్యాంక్ లో చేస్తారంట నలభై వేలు వస్తాయంట
ఓ అమ్మా అంతేనా ఆహా ఇది ఈశ్వర్ గారికి ఇద్దాం అనుకోరు గాని వాళ్ళమ్మకి నచ్చలేదు అంట రెండు లక్షల యాభై వేలు ఎదురు కట్టిండ్రు
చేసుకోపోవడం మంచిదాక్కా
ఎందుకు
ఎందుకంటే వాళ్ళకో ఆయన ఏంటిది నచ్చద కాద అక్క లవర్ ఫోన్ చేసి అన్నని బేదిరించి చెప్పినంట అన్నకి ఆ వాళ్ళ అల్ల అమ్మయి కి నచ్చుడు కాదు
ఆ
వాళ్ల లవర్ ఫోన్ చేసి ఇట్ల సంగతి ఇట్లా అన ఇట్లా అని చెప్పి ఇట్లా క్యాన్సిల్ అయింది
అవునా
చెప్పిండ్రా
ఆ మా అమ్మకి నచ్చలేదు మా అమ్మ వద్దన్నది అందుకే చేసుకోలేదు అని చెప్ప
కాద అక్క ఆ పూలు పండ్లు పెట్టుకున్నాంక ఎందుకు నచ్చరూ అక్క చెప్పక్క ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా
ఆ అదే నేను అదే అనుకున్నా ఏంది ఏది ఆడు ల రెండు లక్షల యాభై వేలు పుణ్యానికి ఎవరు కట్టారు కదరా
ఎవ్వరు కట్టరు ఏదో ఒక రీజన్ ఉంటెనే కదా
మరి చెప్పకపోయిరు రీజన్ ఇది ఏం చెప్ప లేదంట ఆరెల్ళ అడిగేది అడగంగానే కట్టిరదంట చేతుల నుంచి తీసి
ఏమో
హా
వాడు చేసి ఆడు చెడగొట్టి కూసున్నడు వీడు ఎట్టుండి అనుకున్నావాక్క వీడు ఎటుండి అనుకున్నావాక్క థర్టీ ప్లేస్ ఉన్నడక్కా వీడు
ఓ అమ్మా
ఆ
ఆ ఈశ్వర్యానికి నాకు సిక్స్ మంత్స్ డిఫరెన్స్ అంతే సిక్స్ మంత్స్ చిన్న నాకన్నా
మొత్తం పైన మొత్తం హేర్ మొత్తం పోయింది
ఆ అట్లయినా అదే మొన్న ఫంక్షన్కి వస్తే వాళ్ళ నాన్న కలిసిండు అయితే ఏంది మామయ్య మరి పెళ్లి చేస్తా అని చేయలేదు ఏంది అని అంటే ఇట్టిట్టాయిందమ్మ సంగతి రెండున్నర కర్సు పెట్టిచ్చ్ నాతోటి నా కొడుకు అని అంటుండు
ఉమ్ కావాలని ఖర్చు పెట్టిస్తరాక్క ఏవలన్న
ఆ పెళ్ళి కూడా అయిపోయింది ఆ పోరికి అని అంటడు
ఆ
హ్మ్మ్ ఆహా ఇంకా అది ఊర్ళ బోడ్రే మూడు సార్లు అయిపోయిందారా ఇక
అయిపోయిందక్క మూడ్ సార్లు అయిపోయింది
మూడ్ సాలా అయ్యిందా ఇగ మొన్న అయ్యిందే మూడో సారా నేన్ రెండు సార్లే అయిన అన్ తున్నా
ఆహ లాస్ట్ మొన్ననే మొన్ననే గ్రాండ్ చేసిరు
అవునా
ఉ
హ్మ్మ్
ఎప్పుడు అయినా కానీ అది ఫర్స్ట్అయిన సేకండ్ అయిన థర్డ్ అయిన
ఆ గుడ్పల్లిలా పోయి ఫరాంత ఫతిగా
హ్మ్మ్ హు అప్పుడు ఇప్పుడు మీ ఊరి పక్కాం బట్టి అది ఎ ఊరిని చూసినా అంగల పడు గేట్ కాడా అది యేవండి అది పోతిరి ఆ పోతిరెడ్డి పెళ్లికి పోతిరెడిపల్లి పోత్తిరెడిపేల్లి పో పోద్దిరెడి పెళ్లి జాతర అయింది చూసినావా గా
ఆ
ఎవరికి ఇయ్య నేను నైట్ పూట చీకట్ల ఓ రోజు ఎన్ని గంటలకి ఈవి ట్వల్ ట్వెల్ ఆహా టెన్ కి దా వచ్చినవా అదా స్టార్ట్ అయినాము ఈనుంచి
ఆ
ఆడికి వచ్చి ఆడ వచ్చి నైట్ టూ దామ్కుండి వచినము
ఆ
టూ దాంక ఉండి వచ్చి కబడ్డీ చూసోచ్చిన అప్పుడు
ఆహా
అంటే పెద్ద పెద్ద పెద్ద జిల్లా స్థాయి కదా పెద్ద పెద్ద టీం లు అన్ని వస్తాయి
ఆ
ఊహూ ఏమో గు ఏస్తరా ట ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అంటే న వంబర్ డిసెంబర్ల అప్పుడు ఏస్తరంట
ఆహా
యేముంది ఆగస్టు ఒస్తనే ఉంది ఇగా అమ్ ఏస్తరేమో ఇగ మాక్ ఎంతుంటమో ఏస్తే ఎడ్డి గొడవలు అయితయో ఎత
ఆ ము గొడవలైతైగా అక్క పక్కా అయితయ్ నానా కూడా అయిపోతయ్ గో మన్ మా నీల్లల్లా ఇప్పుడైనా ఏదైనా జరుగుతే పక్కా గొడవైత అక్క
ఆ ఆడోల్లేమో డిసిడబ్బా అని నా బాలేదు నీకు మాక్ క్షీర వెట్టింది నాకు మటు క్షీర వెట్టలే ఆ ఈల్లేమో నీక్ ఒక ముక్క ఎక్కువ ఏసిర్ నాకొక ముక్క తక్కువేసి ఎప్పుడెప్పుడు జోల్లో ఎల్ల వెట్టి గొడవలు వెట్కు టర్ర నాయన
ఇప్పుడు గాదు తాగుతె ఎట్టబెడతరు అనుకున్నవ్ ఇగ మన దాంట్ల సావైనా ఒక పుట్టుడైనా ఏదైనా గొడవలే
ఆ ఒక్క కాడ కలిస్తే భయం అయితది ఇగ అమ్మో ఎప్పుడేం జరుగుతదో అయిపోయేవి ఎక్కడోల్ అక్కడ బొయేదాన్
కలుస్తే గాదు ఆ ఎదురైతే అందరూ
ఆ ఇప్పుడూ మాట్లాడుకోలు మాట్లాడుకోనోళ్ళు ఎదురు ఎదురైరనుకో ఖాతం ఇగ రా ఉత్తిగ జోల్ లాకె బయటకొస్తే మళ్ళ గొడవైతది
ఉ ఆళ్ దాగుతున్నరు ఏ మీరు ఇప్పుడు తాగుతున్నా ఇవి తాగుతున్నైన టిగ
ఏంద్రా బొడ్రాయి ఏస్తే ఈ ఇంటికి మూడు లక్షలు ఖర్సు పక్కా ఒస్తది
ఆ పక్కా ఒస్తది
ఆ అందన్ని పిలవాలా చీరలంటరూ మందు అంటరు తాగుడు తినుడూ హలో హలో హలో
పిస్సుందా అక్క
ఆ ఆ ఇన్పిస్తుంది రా
అదే ఇంగ అదే కొడవ ఇంక
ఆ
పాయిసం ఇస్తది
ఇంకా నువ్ ఏ అమ్మకా అమ్మకాలేవా బయటున్నవ ఎటా
ఆ అమ్మ పని వోయింది బయటొచ్చి బయటకొచ్చినం
ఆహా దొరుతున్నయా అప్పుడే పన్లు స్టార్ట్ అయినయా
ఆకా
అప్పుడే త ప పన్లు దొరుకుతున్నయా
ఇత్తుల్ వెడుతురుగా అక్క
ఓ అమ్మ అప్పుడే వెడుతుర్రా
అ పెడుతుర్రు ఒక్కొక్క ములిసినయ్
అ ఆ ఇంక ఇంకేం స్టార్ట్ కాలేదేమో అనుకుంటున్నా నేను ఈ ఇస్తులు బడ్తే ఉంది. ఇగ అయి మొలవనే రాలే రా అంటారు గడ్డి పీక అంటరూ
ఇంక దొరుకుతున్ నాన్ స్టాఫ్ పోయి ఇప్పట్ నుంచి స్టాఫ్ ఇగ
ఆ ఇగ రోజు పనులు దొర్తనే ఉంటయిలే
ఆ నాన్ స్టాఫ్ దొరుకుతనే ఉంటయి.
ఎంతరా కూళి రోజుకి ఐద వందల, మూడు వందల?
ఇప్పుడైతే ప్రస్తుతానికయితే నాలుగిస్తున్రు.
నల్గు వందల్ ఇస్తున్రా
మ్
ఆ హా ఆ... ఏం వండింద్ అమ్మ
మా మునక్కాయ చార్ వండింద్ మునక్కాయ్ మునక్కాయ్ పప్పు అండింద్ అక్క
హలో!